ఏమెఅం ఎలా చేస్తున్నాం ఈ రోజు
వంటా
హ్మ్ ఇ
లేవే రేపో మాపో పెళ్లి
ఎలా చేస్ స్తరది
ఏ ఐ
చెప్పు
ఎందుకే ఇప్పుడు
ఇది నీకు రాలేదా మెసేజ్
వచ్చింది కానీ నేను ఎప్పుడు చూసుకోలో తెలీట్లేదు నాకు
ఏ ఏ
నువ్ చేస్తానవా
ఏ ఏ
చేసి ఏం చేయమన్నారు
లేదు అదేం రాలేదు జస్ట్ ఇది అంతే
ఇప్పుడు ఫోన్ చేసే డబ్బులు వస్తాయా
మ్మ్ మ్
కొంటా
ఇప్పుడు అది ఇక్కడ చెప్పాలా
ఇంగ ఇడేం చేయాలి నేను
ఏదన్నా వంట చేస్తావ్ కదా అది చెప్పు
మ్యాగీ చెప్తండి ఏం చేస్తాం సర్ ఇగో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో తరుకుంటాము
మ్మ్ మ్
మా స్టవ్ మీద ఆయిల్ బౌల్ లో ఏసి అది కాల్చి
మ్మ్
దాంట్లోకి వైట్ పప్పు బ్లాక్ పప్పు అని ఉంటాయి
అంటే ఏంటవి
ఆవాలు
లయి బ్లాక్ పప్పు వైట్ పప్పు అవి మ్మ్ మ్మ్
అవి ఏసీ ఆనియన్ సేసి అన్ని ఏసి ఏంచి తారు
మ్మ్
పది గంటలకు వాటర్ ఏసి మ్యాగీ లో మసాలా ప్యాకెట్ ఉప్పు ఏ సి
మ్మ్
ప్యా సెట్ లో గాని రీ మరిగించ్చినారు ఇంకాసేపు అయ్యాక ఈ మ్యాగీ దాంట్లోకి ఎసి
ఉమ్ నేన్ కూడ చూడలే ఏం మ్మ్ మ్మ్
అంతే మ్మ్
నేన్ మొన్న ఏల్లుల్లి కారము ఎగ్గు చేసా
ఏంటి అండి
ఎగ్ వెల్లుల్లి కారం ఈరోజు స్మార్ట్ లేసేస్య మ్మ్ అది ఎలా చేయ్యాలంటే ఎల్లులిపాయలు ఉంటాయి గదా ఆ అవి ఒక పన్నెండు అలా ఎక్కువ తీసుకొని మిక్సీలో వేయాలి ఏంటి ఉప్పు కారం ఆ ఇ ఏంటిది ఏంటో అది ఆ బిర్యానీ మసాలా లైట్గా ఇంకేమో ఎయ్యాలె ఆ వేసి మిక్సీ ఆడాల మళ్ళీ విడిగా ఉల్లిపాయలన్నీ మిక్సీ ఎసి పొయ్యి మీద ఎసి ఎగ్ కాల్చి దాంట్లో వేసేసేది అన్ని అయిపోయి ఈజీ అది ఆ ఎగ్ కూర్ మ్మ్ అ
గురించి వంట గురించే మాట్లా వాడుంద
లేదు ఏదో ఒక టాపిక్ మ్మ్ మ్మ్
ఇంకా అంటార ఎవరన్నా
ఏమో అనుకుంటా కాదు మ్మ్
ఎంసెప్ మాట్లాడాలంట
టువల్ మినిట్స్ టువల్ మినిట్స్ అలా కాకపోయినా ఒకవేళ ఇప్పుడు నేను కాల్ చేస్తాను కదా నువ్వు కట్ చేసినా ఎత్తకపోయినా అది కూడా వస్తది లెక్కలో ఇంకేంటి
డబ్బులు ఎంతొ స యో అని ఆలోచిస్తున్న
టి హండ్రెడు మ్మ్
ఎకు స్నానం రానేలేదు అది
శృతి వచ్చింది అనిందే
చాలా మెసేజ్ వాచి నిజమే అది ఎట్ట జేయాల
ఆప్ లో సరే
ఆప్ లో వెళ్ళి రీఫ్రెష్ చేశాను కొత్త టాస్కుకి రాలేదు ఒక నిమిషం ఉండు ఎక్కదమ హలో
మ్మ్ మ్మ్ తెలిదు ఉన్న కొప్పన్న నిమిషాలు అఐదయదు ఒక డ్రాయింగ్ వేసాను ఈరోజు
ఆ
ఆ ఎడిట్ చేస్తున్నా అది పోస్ట్ చేయాలి ఏదో చెప్పుకో
రెష్మిక కొన్నార
కాదు కాదు నార్మల్ పెన్నుతో చేస్ శివుడిది శివుడు దేస్ పెన్ను పెన్ను తో మ్మ్ అది ఈ రోజు పెడుతాను ఇకేం
డబ్ల్యూ హెచ్
కాలేజీ లో ఒక మేడం ఫోన్ చేసారు అదే ఆట వేయ్యాలి త్యాగరాజ స్వామిది ఏదైనా బొమ్మలు అలా ఉంటాయి కదా ఆ అలాగే వాళ్ళ మనీ పే చేస్తారంట జయశ్రీ మేడం చెప్పారు నాకు కాల్ చేసి ఆ ఆ మేడం ఏమో ఈ రోజు రమ్మనింది ఫోన్ చేసి మండే వస్తానని చెప్తా మ్మ్ మధ్యాహ్నం లోపే చెయ్యాలి మళ్ళీ మేడం కాలేజ్
అమ్మ చెప్పారు మార్నింగ్ వచ్చేస్తానమ్మా అని
మ్మ్
సరే
మ్మ్ మ్మ్
మండే ఆ
అవునా
ఆ
అయితే మండే వెళ్తాం కదా మనము
ఆయన మనం అందరం వస్తామని మన
అదే అదే మ్మ్
ముందుకు పిజ్జ అయిపోయాక కోస్ అవునా
అయ్యయ్యో లెవెన్ కి అలాగా
మాతర
కాదు టీవి గ్లాస్ టెన్ టు లెవెన్ కదా మ్మ్ మరి
వయన వదుల్తాడు ఏం లేదు తేడ
అక్కడ అంతమంది ఏం లేరు
మీరు వస్తే ఇంకంతే కుచ్చపెట్టేస్తారు నిన్నోపక్క, ఓపక్క
నాకు ఏం గుర్తులేదు అసలు ఏం చదవాలి మళ్ళీ
నా తెల్దు గుర్తులేదు చెప్పకపోతే పడిచ్చు అని ఇస్త
ఏ ఏ ఇంకేమి అప్లై చేసావా అదీ
యాలి రేప్ ఇంటికెళ్ళి చేద్దామని నా ఫొటో ఇంట్లో ఉంది
కదా లాస్ట్ డేటూ ఊ
వచ్చి జిడిఎస్ గేమింగా
లేదు చూశానింకా రిలీజ్ అవ్వలేదు ఊ అవుతే చెప్తాన్లే ఊ
ళ్ళీ నైట్ ఫుటేజ్ చూసినరు ఇక్కడ టీవీ లో కింద
విలో
వికెటు
ఆ అ
ఫుల్లై అంత వరకు చూస్తరు కింద
నేన్ నిన్ చూలేదు స్కోరే చూస్తా ఉన్నాను అంతే
బల్లిపట్టినవ్ ర బాలి
ఏ ఎ ఏ ఫైనల్స్ ఎప్పుడూ
మసల్లే
సండే ఒకే
న్యూజిలాండ్ తొ
ఉ ఔను ఉమ్
న్యూజిలాండ్ ఒళ్ళు థర్టీ త్రీ బాల్స్ కి హండ్రెడ్ రన్స్ కొట్టినాడు ఎవడో
ఆ
అవు అది గుడా అహ్మదాబాద్ స్టేడియంలో
వాళ్ళ వాళ్ళవ్ చేయ్యాలి మరి ఉమ్ ఏ టైంకీ
నార్మలే సేవన్కే ఉంది
మధ్యాహ్నముండద
నం మేబి
ఉమ్ ఉమ్ ఊమ్ ఉ ఇంక త్రీ మినిట్స్ ఉంది
అప్డ
ఏ
ఫోర్ మినిట్స్ అ ఓకే
అయిపేయిలె నైన్ నుంచి
లత సండే ఫైైనల్ సార్ సెమీఫైైనల్స్
ఫైనల్సే
అయితే కొడతాను లేదు విన్న సెమీఫైనల్స్.
సెమిీఫైనల్ సులై నిన్న అయిపోయింది కదా.
తెలుసు కదా తేపిస
దీన్ని అయిపోయింది
నా నిన్న గెలిచిం దాట్లో సెమీస్కి వచ్చేసినట్టే మనం ఇప్పుడు ఫైనల్ ఒక్కటే ఉంటది.
ఏ సెమీఫైనల్ అయిపోయింది ఇప్పుడు న్యూ ఆ న్యూజిలాండ్ మందీ స్ ఫైైనల్ అంతే
ఆహా
ఉ నిన్న ఇంగ్లాండ్ తో కదా అయ్యింది ఉ ఉ
నేను ఈ కాల్స్ని ట్రై చేస్తా
ఉ ఉ చెయ్యి
ఉ ఫైనల్స్ కదా ఫ్రాంక్ ఏ గా కాంచన రీరిిలీజ్ థర్టీ లో
ఎప్పుడు
థర్టీన్త్
థర్టీన్ ఆ వన్నే కదా కాంచ్ నది
ఆ వన్నె
కాదు ఇప్పుడు నువ్వు ఇది చేస్తావు కదా రిజిస్టర్ అయి ఉండాలి ఎవర్ చేస్తే వాళ్ళు.
నా ముందు చేసాగద
అ అదిికదు నీ నీక్ కాదు నువు వేరే వర్క్ చేస్తావు వాళ్ళు
బాలేదధి దీంట్లో ఉన్ వాలా ఓకే తే నో నో చెప్
ఆ నలుగురికి ఇస్ చెయొచ్చు ట్వంటీ ట్వంటీ చేయాలి నలుగురు కలిపి
ఉహు
హ్మ్మ్
మీ ఆడి లేదు ఇీ చెన్నకుడు మసి చేసి పోయింది వాట్సాప్ లో అది ఎట్లా అర్థం కలా
అవునా ఎప్పుడన్నా నొక్క్యవా
అప్ లో ఎప్పుడు నొక్కలేదే
ఏమోలే మరి
ఆ ఒకసారిేమో నా సిమ్ వేసి తీసేసిందిను దాంట్లో
అండకుపోయింటది అవును లే ఇ నా కోసెకంద అయిపోతాది లే ఉహ్మ్మ్ ఏం లేదు కలినే టిఫిన్ దోశ నేనే ఎస్సాను దోసలు
ఈ
నేనే హ్మ్మ్
వంట వంట
వంట ఇంకా స్టార్ట్ చేయలేదు చెయ్యలి ఇప్పుడు హ్మ్మ్ హ్మ్మ్ గివ్ మీ టెన్ సెకండ్స్
ఒక బ్యాచ్ ఉంది కదా వాట్సాప్ లో గ్రూప్ ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళందరుూ రిజిస్టర్ అయినట్లే కదా
ఏది
కార్య బ్యాచ్ అని చెప్పి టూ పాయింట్ ఫోర్ అని చెప్పి ఒకటి ఉంది నేనా
నాకు తెలిదు అదిీ